హలో.
హలో ఆహ్ బాగున్నానండి మీరు బాగున్నారా.
బాగున్నాయ్.
ఏం చేస్తున్నారండి హలో.
తిన్నరా అండి.
ఆహ్ తిన్నాం తిన్నవ నువ్వు.
తిన్నాను.
ఏం చేస్తున్నారు.
హలో.
ప్రజెంట్ ఖాళీ మేడం మీరు.
ఖాళీయె అండి.
ఇంకా ఏం చేస్తున్నారు. అది వేరు బెండకయ్.
బెండకాయా మీరే ఒండిలా ఆ కర్రీ.
అవ్నవున్ అండి. ఇంకా మీరేం చేసారండి.
అదే ఉమ్ కరీ టమాటా. హ్మ్. హలో.
ఉమ్ మడుకున్నరా.
లేదు వాయిస్ స్ట్రక్ అవ్తుంది మీది సిగ్నల్ లేనట్టుంది.
కరెక్టే ఉందండి.
ఉహ్మ్.
ఉమ్మ్.
ఇంగ తిన్నార మధ్యాహ్నం.
లేదండి మీరు తిన్నరా.
ఆహ్ తిన్నాము.
మధ్యాహ్నం తినే అలవాటులేకపోయింరి.
ఆహ్ ఏంటీ.
మధ్యాహ్నం తినడం అలవాట్లేదండి.
ఔనా ఎందుకో.
మానేసిన ఏందంటే లేట్గా తింటాను.
ఔనా. ఇంకా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి.
చేస్తున్నామండి మీరు.
ఉమ్ బానే చేస్కుదాం.
కానీ మాకు పచ్చడి చేసుకోవడం ఉండదు కదా ఒకటే వేలికి.
ఆహ్ పచ్చడి చేస్కోరా.
జేస్కోమండీ.
ఎందుకు.
ఏం చేయరంట మావొళ్ళు ఎప్పటికి.
అవునా. ఇంకా భక్షలు చేసుకున్నారా మరి.
ఆహ్ చేసుకుందామండి.
ఉమ్ మరి ఆ రోజు స్పెషల్ ఏంటి.
మీరండి.
మది మటన్ మీది.
హలో.
ఎల్.
చికెన్. మీరు వంటలు చేస్తారా బాగా.
అర్ధంగాలే.
వంటలు జెస్తారా.